హలో అండి బావున్నారా? హలో అండి ఆ అండి బావున్నారా?
ఏమని గుర్తుందా?
బావున్నారా అండి?
బావున్నా అండి బావున్నారా?
బావున్నాను ఏం చేస్తున్నారు?
ఏం లేదండి మీరేం చేస్తున్నారు?
కుకింగ్ చేస్తున్నా అండి.
అవునా
ఆ మీరేం చేస్తుందం మీరు అయిపోయిందండి కుకింగ్ మీ వైఫ్ చేశారా?
ఇప్పుడే చేసామండి ఎగ్గు పెట్టుకున్నాం
ఉహు బా తింటారండి మీరు, మీ పిల్లలు బాగా? ఎగ్ బా తింటారా ఆహా ఆ ఆ తింటార ఆ మా మా దగ్గర కూడా అందండి మా పాప బా తిని దండి అసలు తనకి బాగా ఇష్టం ఎ ఎగ్ ఎగ్గు పప్పు ఆ ఎగ్గు పప్పు అంటే బా తినిద్ది మా పాప కూడా
ఆ
ఎక్కువ హోమ్ ఫుడ్డే ప్రిపేర్ చేస్తామండి మీరండి మీరు గూడ అంతే చేస్తరా ఆ ఏది ఎక్కువ ప్రిఫర్ చేస్తరండి మీరు ఆహా ఏది ఎక్కువ ప్రిఫర్ చేస్తారండి మీరు ఆహా ఆ పప్పేనా మీరుగోడా మంచిదే లేండి ఎక్కువ పప్పు తీసుకోం పప్ ప్పు బాగ ఫాస్ట్ ఫుడ్ బాగ తింటరా అండి పిల్లలు
ఇదండి ఫస్ట్ పద్దు పని చేసామండి మొత్తం
ఆ మేము గూడా అంటే ఎక్కువ ప్రిఫర్ జేయం కానీ ఏం జేద్దామండి ఒక్కొక్కసారి అడుగుతరు కదా పిల్లలు.
అక్కొక్కసారి ఏముందండి వారానికి టూ టైమ్స్ అయితది కావచ్
ఆ కనీ ప్రిఫర్ చేయొద్దు కదండి ఎక్కువ మనం ఫాస్ట్ ఫుడ్డు హెల్త్ ఫుడ్ ఎక్కువ ఆ ఆ అవునండి అవున అవునవును. అవునవునండి వీళ్ళ పిల్లలకి ఇవే ఇష్టం కావండి మ తప్పదు కదా కొన్ని టైమ్స్ ఇంట్లో ఏమన్నా మీరేమన్నా చేస్తరా మీరేమన్నా హెల్ప్ జేస్తరా ఇంకేమన్నా
ఇప్పుడే చేసుకుంటనండి ఎగ్ కర్రీ చేసుకు ఆమ్లెట్ ఏసుకుంటన్నా జస్ట్ మాకు ఫుల్లుగా అనిపిత్తే పెరుగుతో తిందామని
ఉ పిల్లలు తిన్నార అండి మరి ఆహా ఆహా ఆ తిన్ తిన్లేదన్ ఇంకెక్కడ అండి తినాలి ఇక కుకింగ్ చేసుకుంటూ ఉన్న ఏం తింటరండి పిల్లలు ఇష్టంగా ఎ ఏ ఏ ఫుడ్ ఎక్కువ ఇష్టం వాళ్ళకి బాగ ఎక్కువ ఏద్దింటారు అవునన్
సవర్మా చికెన్ కేఎఫ్సి చికెన్
బా తింటారండి ఇవి ఊ మా పాపగివి తినిద్దండి బాని ఈ మండి బా తినిద్ది మా పాప గూడ స బా తినిద్ది మా పాప మండి మండీ బా తింటది అసలు ఇష్టపడతది బాగా మండి బిర్యాని ఏదో
తినడం కూడా ఉంటదా లేక మధ్యలో వలేస్తారం
లేదండి మీ పిల్లల గురించి అంతే కదండి తింటారా అండి వాళ్ళు అసలు ఒక కొంచెం తిని వదిలేస్తారు వాళ్ళు జస్ట్ అంత వరకే ఇక అంతే ఇంటికాడ అంతే ఇంటికాడ కూడా అంతే అండి ఎక్కువ తినరు వీళ్ళు తినకే అయినా ఫాస్ట్ ఫుడ్ ఎంత వెజ్ స్తే అంత మంచిది లేండి బయట ఫుడ్ కూడా వాటి వల్లనే కదా హెల్త్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి కదా ఎంత వెయిట్ చేస్తే అంత మంచిది గదా మనకు గుడా ఆ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
మీరు బాగ ప్రిఫర్ చేస్తారా అండి ఎక్కడ మా ఇంట్లో బాగా తెచ్చుతుది ఆ అవునవునండి మంచిదే అట్ల జేయటం కూడ
మా వాళ్ళకి నచ్చట్లేదు ఈ మధ్య కొద్దిగా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని కాళ్ళు
ఆ మంచి పని చేసారు ఆ పిల్లలు పడుకోట్లేద
పడుకుంటారండి కాకపోతే నైట్లో పడుకో నేన్ మార్నింగ్ లో వడుకుంటన్నా
హా పిల్లల అంటేనే అంతే కదా మంచి న్యూట్రిషన్ ఫుడ్డే ప్రొవైడ్ చేడ్డం బెస్ట్ అండి ఇప్పట్లో మనం ఇప్పుడు ఈ జనరేషన్స్ కఅంతా చేంజ్ అవుతున్నా కొద్ది మనం
ఇంత ముందు కూడా ప్లాన్ చేసినారు కానీ ఏమైందో మకు తెల్వదు
ఆ బయట ఉప్ ఏంటండి. ఆ ఏదో చెప్తున్నారు ఆ ఆ వద్దులేండి ఎక్కువ ప్రిఫేర్ చేయడం కన్నా మీ వైఫ్ ని కానీ ఎక్కడైనా ఇది ఇంట్లో చేయటం బెస్ అసలు అయినా వినరు కదా మాటలు పిల్లలు
విన్రు ఏం చేద్దామ అండి అసలు చెప్పడు కూడా ఉండవు అర్థం చేసుకోరు అ మళ్ళీలా వతన్నాం అని మళ్ళీ ఎడుత్తరు
నేనీ పాప ఫిఫ్త్ క్లాస ఎయిత్ క్లాస పాప అట్లనే అం రండి ఉ ఆ ఈర అమ్మాయిలు అట్ల అంటగానే అట్ల చూడొద్దండి ఇట్లా పిల్లలు ఈ ఏజ్ లో ఆ ఏజ్ తగ్గట్టు ఆ ఏజ్లా ఏ ఆ ఏ ఏ ఏ ఏజ్ లో ఆ ఏజ్ వాళ్ళు తింటనే ఉండాలండి అట్లా అట్లానే బె మంచిది అట్లంటనే ఏదో ఒకటి చాలా మంది పిల్లలు ఇది కూడా అలోచిస్తున్నారు ఇట్లా సరిగ్ ఆ తిన్లేదండి తిన తినాలండి ఆ పిల్ల ఏం చేస్తున్నది మేము కూడా ఇప్పుడు ఎగ్ కర్రీయే జేద్దాం ఎగ్ కర్రీ చేస్తున్నాం అండి టమాటా ఎగ్గు చేస్ న్న ఇక్కడ ఏముందండి ఇకా ఫస్ట్ టైము ఆ టమాటాలు మంచిగా మగ్గనిచ్చి ఎగ్గు తాంది వీళ్ళకి ఎక్కువ బాయిల్ ఎగ్ ఇష్టపడతారు బాగ ఎక్కువ అదే ప్రిఫర్ చేస్తయ్ కోయలకు కూడ వాళ్ళు బాగ తింటరు బాయిల్ ఎగ్ నైట్ ఆ బాయిల్ ఎగ్ తిని పాల్ దాగుతారు ఎక్కువగా నైట్ బనుకుంటాడానికి అట్లా ఉమ్ బాయిల్ ఎగ్ అంటే మం మంచిది కద అండి ఆ మంషి అవునవును క్యాలిషియం వస్తదండి దాంట్లో ఎక్కువ తింటం వల్ల మనకి క్యాల్షియం వస్తది కాబట్టి మంచిది తింటం వల్ల కూడా చాలా బెనిఫిట్ ఉంటది ఈ అంటే మిల్క్ ఇట్లో కూడా ఉంటది కాకపోతే ఎగ్ ఎగ్ పైనది కూడా దానివల్ల ఆ లోపల దా లోపల దానికి ఇంకెక్కువగా ఉం ఉంటదండి ఎల్లోనే మంచిదండి బలం ఉంటది పిల్లలకి ఎక్కువగా కానీ లేదు లేదండి తినొచ్చు పిల్లలు తినొచ్చండి వాళ్ళకి ఏం ప్రాబ్ల బలం అంత ఎక్కువ ఉండేది ఎల్లోలోనే ఉంటది పిల్లలకి చాలా యూజ్ఫుల్ ఉంటది ఎక్కువగా ఈ బెస్ట్ బెనిఫిట్ అనమాట ఎప్పుడైనా బాగా ప్రిఫర్ చేయండి కాకపోతే పిల్లలు తినరంతారు గానీ మంచి మంచి ఐటమ్స్ లాగా ఒక కొత్త వెరైటీలాగా అట్లా డిస్ చేస్తూ వాళ్ళకి తా ఉంటే అహ అట్లేం ఉండదండి అట్ల అసలు అట్లేం ఉండదు మనం పెట్టకుండా అయితే ఉండకూడు ఖచ్చితంగా మనం పెడతా ఉండాలి ఎగ్ అది పెద్దవాళ్ళకి అట్లా అంటారు కాని గ్యాస్టిరిక్ కాని పిల్లలకి ఏం కాదు పిల్లలకు పెట్టడంలో బెనిఫిట్ టెండి పెట్టడం కూడా చాలా మంచిది అసలు మార్నింగ్ మార్నింగ మార్నింగ్ ఫ్రూట్స్ తర్వాత ఏమన్నా అంటే మార్నింగ్ మార్నింగ్ ఫ్రూట్స్ వద్దు కాని బ్రా బ్రేక్ఫాస్ట్ ఏదో ఒకటి మంచిగా ఏదన్నా తర్వాత ఆ వా ఎక్కువగా ది న్యూట ది వెజిటేబుల్స్ ఎక్కువ వచ్చిన ఏ అయినా గాని ప్రిఫర్ చేస్తే మంచిది డి శండ్విజ్ జి ఇలాంటి కొంచెం ఎవడ్ చేస్తూ ఎవడ్ చేస్తూ ఇవి బెనిఫిట్ ఇవి చేస్తే బెనిఫిట్ అనే మార్నింగ్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ లంచ్ లో కూడా మంచి మంచి వెరైటీస్ ఈ ఖచ్చితంగా ఒక ఎగ్గుగా ఒక ఎగ్గు పెడతాండి ప్రతి ఆఫ్ అంటున్నాను ఏదనా ఒక ఫ్రూట్, ఫ్రూట్ గాని ఏదైనా ఒక వెజిటేబుల్ ఏదో ఒక కటి పె టి సెట్ చేసుకోవండి అంటే వాల్ తినరు ఆ అవును గాని వాళ్ళకి డైజెస్ట్ ప్రాబ్లమ్ ఉంటది కదండి ఇంగా ఎక్కువ ప్రిఫర్ చేస్తా కాపోతే ఎక్కువ చెయను నేను
తినాలి
కొంచెం పిల్లలు అవునవును ఫిష్ ప్రిపేర్ చేస్తాని బాగా వాళ్ళు ఫిష్ బాగా తింటారు. మా పిల్లలు మా బావ సైడ్ కూడా బాగా తింటారు. ఉఉ ఫిష్ మంచిదండి చాలా అది పిల్లలకి కూడా చాలా మంచిది ఇష్టంగా తింటారు మనం తీసిస్తే అన్ని వాళ్ళే చిన్నగా తి నైట్ ఏముందండి రైసే తింటారు నైట్ కూడా డేలో ఒక ఎగ్గు
నైట్ స్కి రై రైస్ స్కిప్ చేసి చపాతి ది ఏదోక్కటి పెడితే బెట్ర్గా
పిల్లలకి అంతే మనం అయితే డైట్ చేసినా బావుంటది కానీ ఫుడ్ ఫుడ్ మనకి బెస్ట్ లేండి. మన కొంచెం బావుంటది కానీ పిల్లలకయితే న ఎక్కువది ప్రిఫర్ చేయను మంచి న్యూట్ర్రిషన్ ఫుడ్ ఎక్కువ చేస్తా అండి స్నాక్స్ ఇంటికాడ చేస్తారా బయట ఏమన్నా ఆర్డర్ పెడ తార అండి మీరు ఎమ ఆన్లైన్ ల ఏమన్నా ఆర్డర్ పెడ్తా ఇంటికాడే పెడ్ తారండి ఎక్కువ ఇంట్లో లడ్డూలు, అరిసలు ఆ ఇంకెక్కువ ప్రిఫెర్ చెయ్యరయితే
వాళ్ళకు అర్ధం కాద్ చెప్తే అందుకే ఇంకా తప్పదు. ఇంట్లో చేసెంత ఓపికఉండదు వాళ్ళ గ్గర మార్నింగ్ హర్గిస్తరుగా
అవును అవునవునండి అవునవును నిజమే అది కూడా
ఇగ
అవునవును
హు
తప్పద్గా కొన్ని టైమ్స్ ఇక మనకు కూడా తప్పదులేండి ఆర్డర్ పెట్టడానికి ఇక కాకపోతే ఇంటి ఫుడ్డే బావుంటది. ఇది ఎప్పుడైనా నేను కూడా చేస్తా అండి ఇంటికి ఇంటి ఫుడ్ అయితే అండి ఇది ఎక్కువ నేను స్నాక్స్ ఇంటి ఏదైనా బెటరేండి ఏదైనా బెనిఫిటే ఉంటది కదా మన్కి పిల్లలకి మంచిగా ఎక్కువగా వాటర్ ఫ్లూయిడ్ పెడత అంటే అవయితే వాటర్ ఫుడ్ ఐ టే బా లిక్విడ్ డైట్ బాగుంటది పిల్లలకి డైజెస్ట్ అవుతది వా ఆ సొరకాయ గాని ఇవి ఎక్కువ తీసుకోవటం వల్ల పిల్లలు స్ తినరు కాకపోతే దాస్కాయ్ ఇవి మనం ప్రిఫర్ చేస్తున్నా కొద్దీ బాగుంటందండి మంచిగుంటంది పిల్లలు గుడా ఈజీగా తినేస్ తరు మంచిది అట్లా ఉంచటం కూడా మీరెక్కువ ప్రె మీరేం జెస్ స్తారండి మీరు మార్నింగ్ ఏం పెడతారు ఆఫ్టర్నూన్ ఏం పెడతారు మీరేం చేస్తారండి ఆం అన్ మీరు కూడా మంచిగా డైట్ గురించి బాగానేస్ ఆ ఏం చేస్తారండి టిఫిన్ అంటే ఏంటిది ఆ ఉమ్ అవునా అండి
బజ్జీవడ అవె ఎక్కువవుతున్నాయండి దోశలు తగ్గి
అవునా అండి ఆహా సరే అండి మరి బాయ్ అండి
బాయ్
ఆ